మీకు మీకు ఆయో ద్యా గుడి గురించి ఏమన్నా అవగాహన ఉందా
తెలుసు మాకంతా తెలుసు నరేంద్ర మోడీ గారు అయోధ్య గుడి కట్టించినారు అప్పుడు న్యూస్ లో తెలుసుకున్నాము కానీ గుడికి పోలేదు మేము
అవునండి అయోధ్యలో ఏ దేవుడు ఉంటారు
రామచంద్రుడు రాముడు బాలరాముడు
ఓకే అండి బాలరాముడి గురించి మీకేమన్నా తెలుసా రాముడి గురించి
రాముడు గురించి రాముడు సీతమ్మ కథలంతా చిన్నప్పటి నుంచి మాకు తెలుసు దేని గురించి చెప్పమంటారు రాముడు అడవికి వెళ్ళలేది చెప్పమంటారా
మీకు తెలిసింద చెప్పండి
సీతమ్మని తీసుకొని వెళ్ళినారని చెప్పమంటారా లేదా రాక లక్ష్మణుడు రాముడు సీతమ్మ అడవికిెళ్ళినారు ముగ్గురు
అ
దేని గురించి చెప్పమంటారు రాజ్యం రాజ్య
అరణ్యంకి వెళ్ళారు కదా
ఆ
రాముడు వాళ్ళ నాన్నగారు ఆయన్ని పద్నాలుగేంలు వనవాస ఉండేస్త్రమ్మ అన్నారు కదా దాని గురించి మీకు ఏదన్నా తెలుసుంటే అది చెప్పండి
ఉ నా తండ్రి మాట విని రాముడు పద్నాలుగు సంవత్సరాలు అడవిలోనే ఉండి తర్వాత వాళ్ళుొచ్చినారు
అదే
తర్వాత వచ్చి రాముడు
కాదండి ఆ ఇట్లా అరణ్య వనవాసంకి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారు
రాముడు సీత లక్ష్మణుడు
అ లక్ష్మణుడు వాళ్ళ భార్య పోలేదా
లక్ష్మణుడు వాళ్ళ భార్య నిద్రపోతానింది ఊర్మిళ దేవి నిద్ర
ఆమె కూడా ఆ ఆమె కథ మీకు తెలీదా అండి
తెలుసు
ఆమె కూడా వస్తానని లక్ష్మణుడితో చెప్తుంది కానీ లక్ష్మణుడు వద్దు నేను నువ్వు వస్తే నేను నిను చూసుకోవాలి కదా నేను మా అన్న వాళ్ళని నేను చూసుకోవాలి అని లక్ష్మణుడు చెప్తాడు మిమ్మల్ని ఒకటే వదిలేసి నేన ఎట్లా ఉండాలని ఊరిమిల దేవి అడుగుతుంది
అప్పుడు
నిద్రను కూడా నువ్వే పద్నాలుగేంలు నువ్వు ని నిద్ర నా నిద్రను కూడా నువ్వే తీసుకొని నువ్వు నిద్రలోనే ఉం అని ఆయన వరం లాగా ఇస్తాడు ఊర్మిళ దేవి అందు వాళ్ళన ఊర్మిలాదేవి పద్నాలుగుగేళ్ళలు ఆయన వనవాసం వెళ్ళ వచ్చేంత వరకు నిద్రపోతా ఉంటుంది అదండి ఊరిమిల దేవి కథ
నాకు తెలియని విషయం చెప్పినందుకు సంతోషం
ఓకే అండి ధన్యవాదములు